ఆ
ఆ బాగున్న నువు బాగునవా
హ్మ్ బాగున్నా ఏం చేస్తున్నావ్
ఏం చేస్తా నార్మల్ గా కూర్చొని ఉన్న కరెక్ట్ నేను ఇగా పనీ పూర్ తింటంటే నువ్వు కాల్ చేసినావు మధ్యలో ఆపేసి మరీ వచ్చిన అది చాలా డిసప్పాయింట్
అయ్యో నే నేను మంచిగా మాస్క్ మిలియన్ జ్యూస్ తాగొచ్చిన
వావ్ మాస్క్ మెలూన్ అక్కడ ఊను అక్కడ ఫేమస్ గా ఆ పెట్టినరూ మస్కవన్ మస్కావన్న అది చూసినారా మార్కెట్ సూపర్ మార్కెట్ ముందరా రీల్స్ లో ఏం ఆ అ సో అంటే ఆడ వాళ్ళ దోసలు పోస్తంటారు అక్కడ సూపర్ మార్కెట్ పక్కన ఎంగో మార్కెట్ ఇకో షాప్ ఉంది కదా అది లేకపోతే ఆడ తీసుకుంట ఉంటాం ఆడ దాని ముందర
ఇక్కడ కూడా బెటినారు తెల్సా
మన పీజీ
ఆ మన పీజీ ఆహా అంటే ఇక్కడ అది ఉంది కదా చెరుకు జ్యూస్ అవి దాని పక్కన వాళ్ళే ఇక్కడ షాప్ పెట్టినారు ఇంకోటి నార్మల్ గా ఇట్లా సూపర్ మార్కెట్ లాగా చిన్నది
హూ హు హు చెరుకు జ్యూస్ వల్లేదే
సూపర్ మార్ట్ కాకుండా ఆ పక్కన ఇంకో షాప్ ఉంది కదా
ఆ ఆ
వాళ్ళే ఇక్కడ పెట్టినారు
ఓహో
హ్మ్
ఆడ ఆడ బాగుంది ఆ రీల్స్ లో చూపిస్తనే ఉన్నారు మస్కా వన్ అని
అవునా చూడలేదు చూస్తా పోయినప్పుడు
ఆ వాళ్ళు ఫస్ట్ నార్మల్ గా ఆ ఆ టేబుల్ పైన పెట్టుకొని ఉండేది ఇప్పుడు టెంట్ వేసుకొని ఒక షె షెటర్ లాగా పెట్టుకొని లోపల పెట్టుకున్నారు ఎంత బాగుందో చూడ్డానికి బ్లూ కలర్ లో సేమ్ దాని ఎదురుగా ఆహా లేదు మస్కా బన్ డిఫరెంట్ టైప్స్ మస్కా బా బన్న మ ధ్యాలో అది అది దాన్ని రాఫి రాఫిల్స్ పెట్టీ ఉండే ముందు డిప్లొమా వాళ్ళు దానికెదురుగా హూ బాగునుంది ఓపెన్ చేతే అవే వాతంది పో రోజు రోజుకి అప్డేట్ చేస్తానే ఉన్నాడు
ఆ ఏవో ఒకటి ఆస్థానాయ్
ఆ అంటేప్పుడు చిన్న షాప్ ని లేదా
హంగ్రీ బీస్ట్ బదులు ఇంకోటి ఏదో మూన్ లైట్ ఏదో పెట్టారు వాళ్ళు కొత్తోళ్ళు
అవును ఏం అయ్యో లోపల మనుషులు ఒకటేనా
ఆహా లేదు వేరే వాళ్ళు ఉం ఫుడ్ బాఉన్నింది సూప్తాగిన ఒకటి చాలా బావుంది పుల్లగా కారంగా ఏదో సూప్ వెజ్ ది బావుంది
దాన్ పేర్తెలీదా
నాకు పేరు గుర్తులేదు వెజ్ సథింగ్ ఏదో ఉంది దాని పక్కన
మిక్సడ్ వెజిటేబుల్స్ సూపెమొ
ఉం అదే నాకింక నోరు చప్పగొనింది బాఉన్నింది
ఉం బెటర్
మ్
ముందే అది అక్కడ ఆ పన్నీర్ సిక్స్టీ ఫైవ్ హైలెట్ అసలు
ఇప్పుడు గుడ ఫుడ్ బాఉంది వాళ్ళు గోబీ నూడిల్స్ గుడ బాఉంది
తే చూడ చూడలే నెక్ట్ టైం ట్రై చేస్తా మ్ నమ్
అక్ నువ్వు అక్కడ గుడ చూడ్లే గదా కొత్తగా పెట్టినారు ఆ అక్కడ పానీపూరి అవున్నాయి కదా
యాడ
అయ్యంగార్ సైడ్ ఏం పానీపురది
అయి ఆ అది బంగారుపేట్
ఆ బంగారుపేటకి పక్కా మూలనున్నాయి కదా
అ ఆ ఐస్ క్రీమ్స్
ఆ ఐస్ క్రీమ్ లాగా పెట్టినారు గదా అక్కడ గూడా అన్ని చాట్స్ అన్ని ఉన్నాయి
చాట్స్ కూడ్ పెట్టినారా ఇప్పుడు అప్పుడు ఆహా అయితే మే అప్పుడు ఐస్ క్రీమ్ మాత్రమే ఉండె నేను చూసినప్పుడు అది బాఉంది ప్లేస్ కడ
అక్కడ గుడ టేస్ట్ బావుంది బర్గర్ తిన్నా నేను ఇంకా రోల్ తిన్నా
ఆ ర్ రోల్ బాఉంటది ఫ్రై ఫైడ్ మోమోస్ స్టీమ్డ్ మోమోస్
ఆ రోజు ఫ్రైడ్ చేసినారు స్ట్రీమ్ లేవు ఇంకా అన్నాడు
ఫ్రై ఎ బాఉంటాది స్టీమ్డ్ కన్నా
హుం ఫ్రైడే తిన్నా
నం బర్గర్ అంటే ఇష్టం లేదు కని మోమోస్ ఇష్టం
అన్నీ ఉన్నయి ఫ్రెంచ్ ఫ్రైస్ అవి అక్కడ గుడ
మీరె పిజ్జా
పిజ్జా పిజ్జా లేదనుకుంటా
అయితే ఆడ మోమోస్ ట్రై చేద్దాం ఫ్రైడ్ మొమోస్
మ్
స్టేక్ బావుంటది
మ్హ్ మ్
ప్రైస్ ఫ్రీజనబుల్లెనా
ఆ పర్లేదు
మ్ మోమోస్ ఎంతుంది ఫ్రైస్
ఎంతప్ప రోజు సిక్స్టీీ నో ఫార్టీ నో గుర్తులేదే
అయినా పర్లేదు బాగుంటది స్టీమ్డ్ కన్నా ఫైడే. తలవాన్ంటేడ్.
ఉమ్ ఉహు.
ట్రై చేరన్.
నీకు టీసీఎస్ పడిందంటా కదా ఎక్కడ.
విజయవాడ.
విజయవాడనా ఫస్ట్ పెట్టింది మీరు.
యాల్దే అసలు ఫస్ట్ ఆప్షనే రాలేదడా. ఎట్లా పడితే అట్లా వచ్చింది ఆహ్ నేను. ఫస్ట్ ఆప్షన్ గుంటూరు పెట్నా. గుంటూరు నెల్లూరు పెట్టినా లాస్ట్ లాస్ట్ విజయవాడ పెట్ట్. తిన్నది ఆహ్. కాబట్టి లాస్ట్.
ఏమో అయితే మాకు ఇంకా రాలే ఏమోస్తుందో తెలీదు.
చాలా మందికి రాలేదు ఇంకా ఇక మొత్తం. నా నీకు రాలే వైభవికి రాలేదంటా ఇంకా ఆహ్ మదిలీకి కావాలి. వీళ్లంతా మెసేజ్ చేసినారు రాలేదాని ఉమ్ కుర్ రాలేదు.
ఉమ్ ఉమ్.
చాలా మందికే రాలేదేమి. ఈ రోజు వస్తది నైట్ ఎందుకని నిన్న నైట్ మాకు వచ్చింది. కాబట్టి ఈ రోజు నైట్ మీకు వస్తది. అంతే.
అవును వదులుతారు నిదానంగా. నాకు మేము దగ్గర పెట్టింది తిరుపతి నెల్లూరు పెట్టాం.
ఆమ్ ఇంకోటి.
ఇంకోటైతే కర్నూల్ వెట్టా.
ఏ అయితే ఏదో ఒక్.
కర్నూలు కాకుండా ఈ రెండు వచ్చినా బెటరే నెల్లూరు తిరుపతి.
కట్లోచ్చింది సెకండ్ ఆప్షన్ పెట్టిన కొంతమంది విజయవాడ ఆహ్. వాళ్ళాకు కూడా వచ్చింది అదే అర్థం కాలేదు. అఖిలా వాళ్ళకి విజయవాడనే వచ్చింది.
ఉహూ.
హైలైట్ ఏందంటే నాకు నీలీమా కి సేమ్ సెంటర్ విజయవాడలో వచ్చింది.
ఆహ్ వస్తారా ఎగ్జామ్ నైన్.
ఆ వస్తది బుక్ చేసుకున్నాం ఇంకిద్దరమే
ఉహు
ఇంక పో
ఎప్పుడు షిఫ్ట్ ట్వల్వ్ మార్నింగా
ఉ మార్నింగ్ నైన్ టు టెన్ థర్టీ నీలిమాది ఆఫ్టర్నూన్ మేము నైట్ ఎక్కుతాం మార్నింగ్కి దిగుతాం ఇంకా ట్రైన్ సెట్ అయింది
ఉహు
చీజ్
మళ్ళీ తను ఆఫటర్నూన్ రాసేంత వరకు ఉండాలి కదా నువ్వు
ఉ ఎట్లా ట్రైన్ నైటే ఆ రోజు నైట్ ఉంది ట్రైన్
ఉ ఉహు
ఇంకా ఆఫ్టర్నూన్ ఆడే ఉంటాం
ఉ
చాలా మందికి విజయవాడే వచ్చింది ఏమబ్బా అనుకుంటే ఎక్కువ ఇప్పుడు విజయవాడ పెట్టిన ఏసేసినారు
కొందరు వాళ్ళు పెట్టుకున్నట్టు వచ్చినాయి కొందరు మైసూర్ కూడా పెట్టుకున్నారు మోహన్ సై వెల్ మైసూరు
వాళ్ళకు మైసూర్ వచ్చింద
హు
ఎట్లా ఇష్టన్న అర్థంయ్వాల ఇప్పుటికి తెలిసిన వాళ్ళయితే అందరికీ విజయవాడ వచ్చింది ఆ నని నీ ఫ్రెండ్స్ ఇద్దరికి వాళ్ళకి విజయవాడ నాకు నిమాకి అఖిలాకి ఇంకా అక్క ఫ్రెండ్స్ వేరే వాళ్ళు వాళ్ళకి విజేవాడ అట్లో వచ్చిందిందు మేము పెట్టినప్పుడు ఆప్షన్ తిరుపతి లేకపోంతే అసలు అయితే మీరు అందరూ ఫస్ట్ లో పెట్టిన్నారు కదా మీ అందరికి తిరుపతి వస్తుంది నా గులిజ
అద అవును మేము ఫస్ట్ చేసాం కదా
లాస్ట్ చేసిన వాళ్ళకు మాత్రమే విజయవాడ వచ్చింది
హు
ఆ
ఫస్ట్ దూరంగా ఉండే సెంటర్లు వదలారు
ఆ
ఇంకా దగ్గరుండేవి వదల్లా నెల్లూరు కూడా వదల్లా
ఉ అయిండొచ్చ మన్న అట్లే
హ
కర్నూలు కొను మదికి అంటే లాస్ట్ అప్లై చేసింటారు కదా వాళ్ళకి ఫస్ట్ వ తన్నారంటా ఫస్ట్ అప్లై చేసిన వాళ్ళకి ఇంకా వదలేదంట
హ
ఏ సరే
ముందు ఎగ్జామ్ కి ప్రిపేర్ కావాలి ఏ ఇం కాాల
అది అది అస్సలు లేని లేదు
మనం పోయి రాసేది ఏముంది ముందు సెలెక్ట్ కాలదు కదా వ
ఫస్ ఆ నమ్ కమ్ గుళ్ళే ఫస్
హ
ం అవుతాం అవుతాం అనుకుంటా అవుతాం అట్లా అనుకోం తప్ప చేసేది అట్లీస్ట్ ఒక నిన్నప్పుడు బాగా టీసీఆర్ ఫుల్ ఫామ్ కూడా లితాల
ఎవరు అడిగినారు
యో ఆ ఫ్రెండ్స్ అడిగింట డిగ్రీ ఫ్రెండ్స్ ఓ ఏన్ టెన్షన్లు ఏన్ గుర్తుకు రాలేదుగ అనుకుంట నన్న చీగ అనుకోని మళ్ళీ మళ్ళీ అ తట కన్సల్టె సర్వీసెస్ స్కూల్ ఫామ్ తెలిదు కాగానీ ఎగ్జామ్ రాశ పోతాను ఆడే బాయసనప్పడు ఇినే ఆశ అదం అట్ ఉంటుంది తకని మభూర్తి అట్లీస్ట్ చదువుదాం అంటే ఏ నడలో
ఇంట్రెస్ట్ చాలా అసలు చదవని బుద్ధి ఒట్లా
ఆ సిలబస్ ఏందు ఏమో కుట్ తెలి
నేము ఎప్పిట్యూడ్ డు రీసనింగ్
హ
హ గోటు వార్బల్లి
చూడాలి సిలేబస్ అన్న చూడాలి ఐబి అసలు ఇంట్రెస్ట్ రాలేదు ఫస్ట్ చూస్తా సిలేబస్ ఏదో ఓటి చూడాలి
ఎంత
ఏ
కంప్లీట్
ఓకే బాయ్
ఓకే బాయ్